హలో సత్ర్ర నత్తన
ఏ లే పిన్ని
కానీంద
ఆ ఎన్ని పిన్ని ఈ అయినంకనే పోని తన వండ వంటారు
ఆ వంట నాద అయింది వంట చేసుకుంట అంటనే నేను కొన్ని బట్టలు ఉండే విండేసినాయి ఒక ళ్ళ వచ్చినాయి
కమ్ముతానా మీకున్నాయా కోళు
వంట అయింది ఉన్నయి పిన్ని ఇప్పుడే చేసినా
ఉ మాకేస్తాను ఇప్పుడే చూస్తానే స
ఇప్పుడే నేను వేసిన వేసూడు అయిపోయింది ఫోన్ చేసిన
అ మ అన మాట్లాడేదొ ఒకటి పిలుస్తాండు గాని అన్నం వెయ్యాలనట బాబాయ్ కి ఏస్తా
ఆా
ఎంకరే విషణం
కూర పిన్ని వండాలి ఇప్పుడు పొద్దునకు ఆకరికా ఉన్నది కాగానీ కొంచెం ఉన్నది ఇది సరిపోదేమో నిన్న పచ్చనూరున పచ్చరు కాగరకాయ కొన్నా అది ఓకే అంటే ఓకే ఏమన్నాన్నా అంటే దొండకాయ ఉన్నాయి దొన్నకాయ ఉండద న స్టడీ ఎంతి ఇంటరా హలో పీ పిన్ని
ఎందుకూర
ఎందు తని ఆహా ఇంటారా ఆనీ
ఆ ఎందుకు
ఇంటర నిది
జాబ్ జుత్తవ ఏంది నా జాబ్ ఆ
ఎ లేదు పిన్ని అవునా
ఎందుకు డిగ్
హే లేద్ పిన్ని నీ డిగ్రీ కాదుగాని ఇంటరే అనుకుంటాన్న ఏ లేదు లేదు డిగ్రీ చేసిండు అనుకుంటాన్న డిగ్రీ చేసినవు కావచ్చు అనుకుంటాన్న
నేనే
పిన్ని
చేయవ పోదున్న బాబాయి చెపిత్తే బాబాయి చెపిత్తే చేయకపోదునారా
అంతే అండవా
హలో
అదే అమ్మమ్మ ఇప్పుడు ఇటు పోయి పోతంది గ వండాల పిన్ని అయిపోయింద మొత్తం వంట హలో పిన్ని హలో హలో పిన్ని హలో ఎం చెత్తన్నావ్ పిన్ని ఆ పిన్ని ఏం చెత్తన్నావ్
ఏంద్రా మాట్లాడత లేవు
నువ్వే మాట్లాడత లేవు నే మాట్లాడతాన్న నీ వాయిస్ వినబడతలేదు నీదే వాయిస్ వినబడతలేదు ఏమ్మొ నీ వాయిస్ వినబడతలేదు నీదే వాయిసే వినమడత లేదు తే ఆ పెట్టుకో
ఆ ఇప్పుడు చెప్పు
ఏం అన్నావ్ ఇప్పుడు నే ఏం లేదు ఇప్పుడు వం అయిపోయినట్టే ఆ పిన్నీ నిది నీకే వినవడతందా
మంచినే ఉన్నాయి
హలో
వినవాడు
మంచినే ఉన్నవ వినవాడతంది వినవాడతంది
మ ట్లాడు మరి వినవడితే
అడుదాను
ఇ ఏం చెత్తంది నీ బిడ్డ
అయిపోయినా కోల్లేసులు
కలేజ్
ఏం లేపో న ఆడుకుంటా అంది చానం చెప్ప వచ్చిన పాలు తపిచ్చి అయిపోలే
బ
బైర ననా భిని వారి న సుడ అన్నం పెడ
వాటికి ఒకటి వస్తాదిరా స్టాండు ఆ స్టాం స్టాంన్నటి
అదే మాకు మాకు పిల్లులు పందికొక్కలు బాగా వస్తాయి మీకు అస్తాయా అయ్యో
అకే
ఇప్పుడ ఏమన్నాడా
నైటా
ఆ అవును పిన్నీ
ఉండే నీ అప్పుడు ఇప్పుడు లేవ్
కదా మరి మీరు బయటనే ఇంకా కొత్త బిల్డింగ్ లా ఉన్నది స్టాక్ అదది అలానే ఇస్తారు కదా మరి కోరి గట్ల పంది కుక్కలి ఇట్ల రా
అది ఉన్నది దాన్ని ఏమడరు స్టాండ్ ఉన్నది స్టాండ్ ఉన్నదిరా మాట్లాడు ఎందుకు మాట్లాడతలేవు సైలెంట్గా ఆ
నీదే వాయిసూ వినపోతలేదు మంచిగా క్లారిటీగా దూరం నుంచి మాట్లానట్టు ఇనబడతంది
అవునా ఏదో ఒక నేను మాట్లాన్నా నువ్వు మాట్లాడు
అంతే అంటావా
ఉ నాతోనె ఉన్నది నువ్ ఎ
ఎతాను చెల ఇలతా చెలద చెలత్తా
తానం తానం చెత్తాంది ఆ
ఇనబడ అనిపింది పాప భయపట్టితాను మమ్లలను అదే భయపట్టితాంది మమల్ని ఆ మా బాబామే నస్తానే
బమా కన్లకు కళ్డ్లల్లో మందేసుకొని అనుకున్నది
తలల మంద ఎస్కొ మకు ఏసు
ఏ లేదు ప్రిన్స ది వేకపోతే నేనెస్తా అందరు ఏనెత్తాం వాళు కనబడితే వాళ్ళని అడుగుతా
ఎళ కావడతే అలా అడుగుతుందా అదేమో మళ్ళీ ఇలా చూపించుకుంటా అనే మనీ చెప్పలేదు మరి
ఏంటి ఏమా మేము కూడా అడుగుదాం అనుకున్నా అసలు మర్చిపోయిను
మర్చిపోయినట్టున్నాయి అత్తా చూచించుకుందామని అన్నది
ఇన మనే ఏను కూడా అ మీకేన్ని తలేనే
బాగా ఉన్నాయి పిన్ని నాలుగు బిడ్డలు వాటి పిల్లలు
నాలుగు
నాలుగు పెట్టలున్నాయి నాలుగున్నాయా మీ అన్ని పెద్ద సంగున్నట్టు ఉన్నాయి కదా
పెద్ద సొమ్మె ఏదొ సంగమా అ హుమ్
ఏమైంది డిస్టబెన్స్ వత్తలేద స్వాతి
నువ్వు మాట్లాడు డిస్టర్బెన్స్ ఏమర్లేదు కా నువ్వు మాట్లాడతలే స అప్పుడేకు చూడతాను అనదు ఆనదు ఆ ఆవు అనోడసపోతాంద నది హ్ ఏం చేత్తాంది సరిత సరిత పిల్లలు మంచిగా ఉన్నారా
య పిన్ని వాళ్ళ ఇప్పుడు క్లాస్ అయిపోయింది ఒక ఆ సెకండ్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ క్లాస్ క్లాసులు స్టార్ట్ అయినాయి ఇంకొక ఆది సిక్స్త్ అయిపోయింది ఫిఫ్త్ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ క్లాసులు స్టార్ట్ అయినాయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఇట్లా వచ్చిళు పదిహేను రోజులు ఇక్కడ ఉంట్రరు పదిహేను రోజులు అక్కడ ఉంటరు కదా ఇగ వాళ్ళొత్తే పంపిలేదు ఒకరు ఆ బాగా లావ అయిపోయింది కూర్చుంటా లేస్తలేదు లేస్త కూర్చుంట లేదు
హలొ అత్తమ్మ
నిబందద్దా ఆ వాళతమ్మా లతమ్మ కొంచం మెమోరి లాస్ట్ లెక్కయింది పిన్ని మనల్ని గుర్తు గుర్తు పట్టదు మాట్లాడదు ఏంచేయదు ఒట్టిగా కూర్చున్నా అంటే కూర్చున్నా నవ్వుతాది అంతే అదొక కాడ పోయేది బాత్రూమ్ పోయేది తెలీదు
కొంచెం పిలిసిరా ఆమె అప్పుడు అంత ముందు ఒకసారి మాట్లాడింది ఒకసారి
మాట్లాడిందా ఓ అప్పుడున్నప్పుడు మస్తు మాట్ రాలేదీ
మస్తు మాట్లాడేది ఒకసారి నేను ఏదో హర్షన పెళ్ళి లే ఫంక్షన్ పోయినా యాపలో ఏదో పోయినా
ఆ అప్పుడు వచ్చేది ఫంక్షన్ లకి వచ్చేది ఓ నాలుగు సంవత్సరాలు అయిపోయింది అనుకో ఆమె క
ఏదో
నాలుగు సంవత్సరాలు అయితే అంది అట్లా అయి ఆరోగ్యం మంచిగుంటది ఇవాళ పెద్ద కొడుకు తీసుకపోతలే ఆమె కు చేసుడే సరిపోతది పిన్ని ఇంక అంత మంచిగా ఎవరు చేయరు. వీళ్ళు అరుసుకున్నట్టు
ఆ
వాళ్ళ పెద్ద కొడుకు లేడు ఇక్కడ పట్టించుకోడాయన అయిన వాళ్ళు లేరు
ఆ
ఆ వీళ్ళిద్దరే చూసుకుంట్రు మరి ఆ అక్కను పెద్దక్కును చిన్నక్క వీళ్ళే చూసుకుంట్
ఆ
చూసుకుంటరు వాళ్ళే పట్ ఎట్లా అవులో
చెప్పింక
ఏం ఉండదు మీ ఏంలే
మా ఇల్ ఎన్నడ అయితదో ఇంక ర అంది దాకింది నాకు
నేను కాద అనుకుంటాను మరి బిల్లులు ఇట్లా పడతలేదా ఎప్పుడు టైం పడుతుందా ఎట్లుంటది అని
పిలువాట తన్నోటట్టి ఇంకేం ఉంది
ఆ పిన్ని
అయ్యో తాడుతో ఇల్లు కా అద్దా మరి
ఏము పరువదులలకు ఆర్డర్ ఇచ్చిన అంటాండు మరి ఏం చేత్తడో ఇంకా
దర్వాజలకి ఆర్డర్ ఇచ్చి ఉంటాండం ఇబ్బంది అయితులేదా పిన్ని ఈ రెండు రూమ్లలో మస్త్ ఇరకడం ఇరకడం
ఇరుకుటాం మామూలు ఇరుకుటం లేదు న్నా
సరే బిన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు తర్వాత వస్తా
ఆ చెయి ఓకే
సారా త్